దో బానే
మ్మ్ బావున్నమండి మీరు బావున్నారా
ఆ బావున్నామండి మీరేం జేసున్నారు
ఏమున్నదండి ఏం లేదు ఈ రోజు
ఆ చెప్పండి అవునా ఎలా వెళ్తున్నారండి కొంచెం నాక్ చెప్పరా మేము కూడా అలా చే వెళ్ళాలని ప్లాన్ వేస్కుంటాం.
ఓకే అండి అంటే ఈ రోజు అంటే ఇంటికాడ పని చేసుకుంట్రు కదా అంటే మా ఇంటికాంచి వెళ్తలేం కాబట్టికి నేనేం పన్ చేయలేదండి. అంటే బండలు కడుక్కున్నాం ఇంట్లో పని చేసుకున్నాం గని బట్టలు మొన్ననే రీసెంట్గా విండినాం అనమాట ఇగ పిండుకోలేదు. అక్క వాళ్ళింటి కాడ అన్ని పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.
అహ అవునా మీ అక్క వాల్తో వెళ్తున్నారండి
మ్మ్ అవునండి మా అక్క వాళ్ళతో అంటే మా ఇంటిక్ అక్కడ్నుంచి ఎల్త ఎళ్ళట్లేదు మేము
అవునా అండి ఆ అక్కడికెళ్ళి ఎ ఏం చేయాలో మీక్ తెల్సా
నేను ఎప్పుడు తెలుసా అండి మప్ పెద్దక్క పెళ్ళైన కొత్తలో పొయ్నా అండి మళ్ళిప్పుడు వోతున్నా
పి ఐతే అంత సంతోషమా
చాలా అండి మస్తనిపిస్ తాంది పో పోవాలని గని ప్చ్ ఇగ చిన్న చిన్నగా గొడవలు ఏమైత్ తిగ అన్ భయమైతున్ది
ఎందుకండి
అంటే ఇగ పెట్టుకుంటరు కదా అండి ఇగ పెద్దోళ్ళనంక గొడవలు పెట్టు కామన్ కదా అది వాళ్ళకి
అవునా మీకు వేముల శివయ్య అంటే ఇష్టమా అండి
చాల్ ఇష్టమండి
అవునా అండి మీరెక్కడక్ ఏ ఏ ప్లేసెస్ కేఎల్లారండి
నేను అంటే గుళ్ళు ఉన్నాయి కదా అండి దేవాలయాలు వాటిలో మాత్రం విములవాడకి కీ లేనండి మళ్ళీ శ్రీశైలం తెల్సా మీకు శ్రీశైలం
తెలుసుకని వెళ్ళలేదు
ఆంధ్రలో ఉంటదండి శ్రీశైలం వెళ్ళాం మళ్ళ తర్వాత ఇంకొకటి మేడాలమ్మ జాతర అది కూడా అంటే జాతర అప్పుడు వెళ్ళలేదండి నార్మల్గా మేము ఒక ఒకరి మా అక్క మా వీధిలో ఒక అక్క ఉంటంది అన్నమాట ఆ అక్క పెళ్లి అట్ సైడే అన్నమాట అంటే అంటే దాని దగ్గరో మేము మేడారం దగ్గర సో అటు వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ మేడారంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత మేము మా అక్క వాళ్ళ కాడికి వెళ్ళామండి
అవునా అండి చాలా బాగా జరిగింది అప్పుడు కూడా దర్శనం
చాలా బాగా జరిగిందండి అంటే ఎవ్వరు లేరు కదా అండి ఏ మధ్య మంచిగా వేసుకున్నాం దర్శనిగా ఆ రోజు
అవునా అండి నా ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం మా మమ్మీ నాకు ఎలా వంట చేయాలో నేర్పిస్తుందండి
ఎప్పుడండి ఇప్పుడా అండి
అంటే చెప్తుంది డైలీ ఈ రోజు కూడా ఒక చెప్పిందండి ఒకటి ఒక వంటల్ వంటాకారం వంటా ఎలా చేయయాలో చెప్తె ఆ ఒ ఒక రకం చెప్
అవునండి వెగ్ గుడ్డ్ అండి మీరు మంచి గ ఈ పనన్నా చేస్తున్నార్ అండి తడండి
అవునండి ఏం చేయాలో అర్థందుకు మా అమ్మ రోజు వంటలు నేర్పిస్తుందండి వంటలు నేర్చుకుంటున్నాను
ఈ రోజు ఏం నేర్చుకున్నార అండి మరి మీరు
పెరుగు వంకాయ పచ్చడి అండి
బంకాయ పచ్చడియా
పెరుగుతో బంయకా పచ్చడి అని బాగుంటదండి ఎలా చేయాలో చెప్పాలా అండి
చెప్పండి వింటర్ నాకంటే నాకు వంటలు ఏమి రావనన్నమాట
ఆ అయితే నేను చెప్తాను మీరు నేర్చుకోండి పదార్థాలు రాసుకోండి మీరు తయారు చేసే వెళ థనం నేను చెప్తాను
మా ఇంటికాడ చస్తకం మావల్మ మట్ మా నాన్న ఎక్కువ తినడం అే మా అమ్మ నేను ఏం బండిన తింటది
అవునా అండి మా ఇంట్లో కూడా మా అమ్మ తో తినదు మా నాన్న కూడా తినదండి నేను చేస్తే
మరి ఎవరీకండావి
నేనే తింటానండి
గుడ్ డండి
అవునండి నేన్ ఎలా చేయాలో చెప్తానండి
చెప్పండి
ఫస్ట్ వంకాయ్ ఏం లేదండి. నను చెప్తాను వంకాయలని తీసుకోవాలి. తీసుకొని మంచిగా గడుక్కోవాలండి. పెద్ద పెద్ద వంకాయలు, వంకాయ వైలెట్ కలర్ లో ఉంటాయి కదా ఆ వంకాయలు తీసుకొని మంచిగా గడు క్కోవాలి కడు వాటిని ఇట్లా నిలువు కాకుండా రౌండ్ షేప్లా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లా కట్ చేసుకని ఒక ప్యాన్, ఒక పెనం తీసుకోవాలి. అందులో కొంచం నూనె కొంచం పచ్చిమిర్చి ఆ ఎండు మిర్చి కొంచం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పోపు దినుసులు ఇట్లా యేసుకొని మంచిగా వేంపుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. అయితే ఈ కడిగిన వంగాయలని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఫస్ట్ వీటిని మ్యారినేట్ చేయాలి అంటే నానబెట్టాలి. దేంట్లో నానబెట్టాలి అంటే పెరుగు కొంచెం ఒక ప్లేట్లో ఒక బౌల్లో కొంచెం పెరుగు తీసుకోవాలి. కారం ఉప్పు కొంచెం గరం మసాలా ఉంటే వేసుకొని మంచిగా
కాదండి. ఎక్స్ ఒక మాట నేను చెప్తా. అంత మీరు ఫీల్ గాను ఉంది
ఆ చెప్పండి
కాదండి. ఎందుకంతా నాన్ స్టాప్ వెళ్తున్నారండి. మీరు కొద్దిసేపు నిమ్మలంగా చెప్
లేదండి. మా నాన్నగారు పిలుస్తున్నట్టు అనిపించింది. తొందర తొందర అయిపోతే బాగుంటుంది.
అంటే మీరు తొందర, తొందర మాట్లాడితే అయిపోతుంది. కానీ టైం అయిపోదండి.
అంతే అంటారా అండి. అంటే ఫోన్ వెళ్ళొచ్చు. కదా అనేసి ఒక ఆత్రం అండి అంతే అక్క బావలో ఇయ్ అన్ని కున్నాం కదా అండి మంచిగా మంచిగా నాన పెట్టాలన్నమాట వాటిని నాన పెట్టి ఒక పక్ ట్టాలి. అయితే ఇప్పుడు మనం ఏదో తాలింపు వేసుకుంటాన్నాం. కదా మనం మంచిగా ఆ తాలింపులో ఒక్కొక్క దాన్ని తీసుకొని ఫ్రై చేయాలి. ఇది కొంచెం మంచి గా ఫ్రై ఐనంకా మనం ఇంకా కొంచెం ఇంకొక బౌల్ లో కొంచె పెరుగు అ మస్ చాలా ఉంటది కదా ఆ బౌల్లనే మ్మ్ కొంచెం ఎక్కువ పెరుగు ఎస్కొని మంచిగ దాన్ని కూడా కలుపుకొని ఆ అలా ఉన్న మసాలల్ ఉన్న పెనం వంకాయ్లల్లో పోసేస్తే కొంచెం ఉడికి ఉడికినంక అన్నంలో తింటే చాలా సూపర్ ఉంటదండి, నేనెప్ అనీ ఈ రోజది అలానే ఉందండి నా నాకు చేసుకున్నాను కదా, మీకావాలంటే నేన్ పార్సల్ చేస్తానండి.
పంపించండి మ నీ ఏన్నైనా మీరు కడతారు కదండీ. పంపించ్ సర్నీ
ఆ సరే అండి పంపిస్తాం మీకు మీరు తినండి.
తెలుసు అండి, మీ ఇంక్ ఇంక రిలేకంటే అంటే అమ్మ వూరికేల్నాన్ మాట
అవ్ నా అండి చింత పండు పచ్ చ్చడి అంటే నాక్ చాలా ఇష్టం అండి.
ఆ చింతపండు పచ్చడి నూరెళ్ళిపోయిందండి. తప్పోతే ఈ సారి పచ్చిమిర్చితో కాదండి, ఇది వేరటిగా జెస్ సిందన్నమాట పచ్చిమిర్చితో ఐతే బావుంటదండి. అప్పుడు తెలీదండి ఎలా చేసిందో, కన్ చేసిందాడ పెట్టింది పోయింది. ఇగ నిన్న మేము అంటే నిన్న నేను మా ఫ్రెండ్ కలిసి ప్చ్ వరంగల్లు మండి తిన్నామండి. హన్మకొండలో
హ అవునా అండి
అవునండి ఫస్ట్ టైం అండి నేను మండి తినడం తెలుసా
అవునా
తినబుద్ధి కాలేదండి ఏమో
మ్మ్ అవునండి చెప్పండి
ఇగ ఏం తినబుద్దిి కాలేదు, ఈ రోజు పొద్దుగాలేసినంక ఆకలైతుందండి నాకు అంటే నిన్న పొద్దుగాల్ నుంచి ఏం తిన్లేదు నిన్న ఆ ఇంగ మధ్యాహ్నం డైరెక్ట్ మండి తిన్నా నే తినేసా తినేసి ఇగ సాయంత్రం గెడ్డ బాపు కళ్ తెచ్చిండు. తాగేసి ఇగ ఐపోయింది. ఆ రోజు నిన్న రోజు కథమైపోయింది. ఫ్రెష్ పొద్దుగాల లేగిసినంక అమ్మలేదు కద్ జే ఇంటికాడ చాలా పనులున్నాయిగా అంటే ఈ రోజు మళ్ళీ బండలు కాడగాలి
అవునా అండీ
కడాలు ముగ్గేయడం, ఆ అంటే ఆదివారం సోమవారంమే బండాలు కడుగుతారండి మా ఇంట్లో అయితే ఇక అంటే బాపు ఆగర్వత్ అగర్వత్ ముట్టిస్తారండి. అంటే మీ అన్ అంటే అంత చేసి అంత చేయాలన్నమాట
ఓకే ఓకే అర్థమైందండి
ఊ అలా దానికోసమని ఇక పొద్దుగా నుంచి పనే పని ఇక పని సరిపోయిందండి. అమ్మలేదు కాబట్టికి ఇక తర్వాత మళ్ళీ ఈ రోజే మా ఓట్లు కాంటకడ్ వెడుతున్నారనమాట
అవునాండి
ఆ ఇక బాపు ఫోన్ చేసి ఇక కాంటకాడికి రమ్మన్నాడండి. నన్ను
ఆ వెళ్లారామీరు
ఆ ఇక అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిగ వాళ్ళు అంటే కాండ పెట్టి అని చెప్పి అక్కడే ఉండు. ఇక అక్కడ ఊడవాలి కదా అన్ని ఒడ్లు కొంచెం అంటే మేము కింద పట్ట రోడ్డు మీద పోసాం అన్నమాట.
అవునా అండి
ఊ గదంతా ఉడ్చుకుంట దగ్గరకు పోస్కుంటా ఇగ మిగిలినోడ్లు మళ్ళీ ఇంటికండి కొద్దిగన్ని మిగిలినయండి ఇప్పుడు బస్తా అంటే బస్తాకి రేటు కట్టించుకుంటారు. కదా కొద్దిగన్నె మిగిలినాయి ఆ కొద్దిగన్నికీ మళ్ళీ బస్ రేటు కట్టి ఇయడం అదంత మనకే పైసలు పడతాయంట
నాదొక సందేహం అండి చెప్పచ్చా
చెప్ప్ అడగండి
ఆ మనం రోడ్డు మీద వోస్తే గింజలన్నీ వే వేస్ట్ అయితయి అంటే కరాబ్ అయి అంటే ప్చే మనం అన్ని కలెక్ట్ చేయలేం కదా అండి పోతాయి కదండి కొన్ని కొన్ని అవి ఎట్లా తీసుకుంటారు
అ రోడ్ మీద పోసం కదా పో పోవు అయ్యి ఊకుతం కదా చిపిరికట్టతోటి
వస్తయ్యా అండి అవన్నీ
హు అన్ని వస్తాయ్ హో తేటగయితదిగా ఇగ మనం బండల మీద చేసినట్టు అయితదిగా
అవునా అండి
ఇలాగ్ ఇంటికి ఎత్తుకొని ఇగా ఇంటికి ఎత్తుకొనిగా వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీక అప్పుడు అన్నం వండుకొని
అవునా అండి ఏం కర్రీ వండుకున్నారండి.
ఏంటిదండి.
ఆ చెప్పండి ఏం కర్రీ వండుకున్నారా అంటున్నాను.
కర్రీ ఏం వండలేదండి నైట్ పచ్చి పులుసు చేసా ఇక బాప్కి తింటానంటే ఇక పచ్చిపులుసు ఉంది బాపు మాడికాయ తొక్కతో తింటాడు నేనేమో చింతపండు పచ్చడతో దానితోటి నేను తిన్నా
వావ్ అండి. ఆహ్ తిన్నారు కదండి.
హ్మ్ తిన్నాండి అట్ట్నె ఫస్ట్ పొద్దుగాలి లేవంగానే ఇంట్లో మామిడికాయలు ఉన్నాయన్నమాట బాపు తీసుకున్నాడు అంటా
అవునా అండి
ఆ నిన్న నేను మళ్ళీ బనానా తెచ్చిన
అవునా
బనానా తెస్తే ఇక బనానా మనిషికి ఒకటి తిన్నాం బాపు ఒకటి నేన్ ఒకటి తర్వాత ఇగొ ఒక మామిడికాయ్ ఉంటే ఆ మామిడికాయ్ చెరింత కోసుకొని తిన్నాం అన్నమాట
హేహే హ్మ్ పండు మామిడికాయా లేకపోతే
పండుదండి తీయ్యగుంది
సరే అండి నేను ఉంటాను
హ్మ్ సరే అండి